హలో హాయ్ అండి ఎలా ఉన్నారు
హాయండి బాగుందండి మీరు ఎలా ఉన్నారు హలో
హలో హలో వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందిండి అప్పుడు వినిపించలేద్ సిగ్నల్స్ లేవా
ఆ సిగ్నల్స్ వినపడుతుంది నా వాయిస్ మీకు వినిపించడం లేదేమో
అవునవును మీ సైడ్ే సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి
ఆ ఇప్పుడు ఓకేనా అండి ఇప్పుడు బా వినబడుతుందా క్లియర్ ఉందా ఆ ఏంటండి బాగున్నాయి ఇంకేంటండి ఎక్కడ బయటికి వెళ్ళలేదా
ఎక్కడికేళ్తారండి మేము అమ్మాయిళం కదా
అవునా అలా ఏం లేదు ఈ కాలంలో అబ్బాయి అమ్మాయని జెండర్ ఏమంటారు జెండర్
లేదు కానీ మనకు లేకపోయినా మన అమ్మ వాళ్ళకు ఉంటది కదా ఇంకా అట్లనే ఉన్నామండి మేము ఇంకా ఇ
అవునవునులే అమ్మాయిలు కదా కొంచెం భయం ఉం టుంది ఏ పేరెంట్స్ కైనా ఎందుకంటే వాళ్ళు అంటే మనలాగా చదువు ఓని మన లాగా ఫ్రెండ్స్ ఉండరు.
అంటే చూస్తున్నారు కదా ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని ఎట్లా జరుగుతున్నాయో బయ ట
అవునవును అదొక పెద్ద భయం ఉంటుందండి పేరెంట్స్ కి
అదే వాళ్ళ భయం వాళ్ళదండి పాపం మనం అనుకుంటాం అదే వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఈయ ఏరరునుకుంటా కనీ వాళ్ళది
అవునవును అది ఒక కరెక్టే నండి వాళ్ళని తప్పు అనేకి లేదు. ఎందుకంటే ఇప్పుడు బయట జరిగే సమాజంలో వాళ్ళకి తెలుస్తుంటాయ్ ఎవరవరు చెప్తుంటారు అప్డేట్ ఇప్పుడు న్యూస్ చూడం కానీ లేదంటే మొ బైల్ యూస్ చేసిన్నే మొబైల్ లో కానీ, అమ్మాయిల్ని అనవసరంగా చంపినారు, ఫ్రెండ్స్ ఏ మోసం చేసినారు. ఏవెవో జరుగుతుంటయ్ కదా వాళం మైండ్ లో వసే ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నా, అందర ఏం తెలిసిండదు కదా మీ మీ అమ్మ నాన్నకి
ఆ అదే అదే
ఓకే ఓకే మాముూలు అండి మనము అర్ధం చేసుకోలా వాళ్ళ పంపిలేదని చెప్పి వాళ్ళ మీద కోపడ్డం అట్ల అంతా ఉండం ఓకే మన మంచి కోసమే కదా వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే
అవునండి అట్లనే అనుకోవాల అట్లా అనుకోకపోతే మనము వాళ్ళ మీద గొడవ బడడమే
ఒకవేళ మనకి నచ్ నచ్చకపోయి వాళ్ళు చేసిన బాధపడిన రేపొద్దున మనకి మంచి జరుగుతుంది అని అర్థం
అమ్మ వాళ్ళు చెప్పేది ఎప్పుడు మన మంచికే అని అర్థం చేసుకోవాల నేను కూడా కొన్నిసార్లు అనుకుంటాను అంటే కోపం పడుతూ పడు తాను ఎక్కడికి పంపిరు ఎక్కడ లే మీకు ఆడపిల్లలు అట్లా ఇట్లా అంటాను కానీ ఏ అట్లా అనకూడదండి అని అనుకుంటన్నా
అవును కరెక్టే లేండి ఇప్పుడు చూడు అమ్మా నాన్న వాళ్ళు ఎట్లా అంటే ఈవెన్ ఒక అమ్మా అమ్మయికి పెళ్లి చేయళ్ళన్నా ఒక్కటి పది సార్లు కాదు ఒక్కటికి వంద సార్లు ఆలోచిస్తారు. అబ్బాయి ఎలాంటోడు వాళ్ళ ఫ్యామిలీ బాగా రొండంటి అతను ఏంటి అతని అలవాట్లు ఏంటి
అదేనండి కొయ్యి అమ్ వాళ్ళ జాగ్రత్త వాళ్లది ఎందుకంటే మనకి ఎ ప్పుడు తెలుస్తుందంటే ఆ విలువ మనం వాళ్ళ ప్లేస్లోకి వచ్చే వరకు మనకు తెలియదు.
అవునవును అది అయితే కరెక్టే
ఆ మనకి అప్పుడే తెలుస్తది వాళ్ళ విలువ
వాణి మిస్స అదే అంటారు కదా ఇప్పుడు జరిగే సిచ్యుయేషన్స్ ను బట్టి మనం ఏది డిసైడ్ చేయ్యకూడదు. నుమాట
ఏమనేది మనకి
ఉ ఇంకేంటండి మొన్న మేము రీసెంట్ గా ఒక ట్రిప్కి వెళ్ళామండి.
అండి
మ్ ట్రిప్ అంటే ఆ బయట ఆ
మీ స్టేటస్ అన్ని చూశాను
ఓ అవునా
అవునవును
ఆ అంటే బీచ్కే అలా అని కాదు టెంపుల్ కి వెళ్ళాం అన్నమాట
అదే డివోషనల్ ట్రిప్పుప్లేండి చూశాను చూశాను
అవునవును నేను మా ఫ్రెండ్స్ అదే మంచిగా అవునవును ఆ అదే మంచిగా ఎంజాయ్ చేశాన్ ఆ చేసామండి ఖర్చంత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను జాబ్ చేస్తుందిలేండి ఆ తనే
అవునవును అదే అదే ఆ అవునవును ను అవునవును అట్లా కొంతమంది అంతేనండి దర్శనం అయ్యే వరకు వాళ్ళే పెట్టుకుం టారు తర్వాత మన ఇష్టం ఆ ఇంకా దానిమీద టికెట్స్ కానీ అదే లంచు బ్రేక్ఫాస్ట్ జ్యూసెస్ తనే పెట్టుకుందన్నమట ఆ ఆ దర్శనం అయిపోయినాకా మేము ఇంగ మరి దేవుడికిచ్చిన ఓ అంటే మనం పెట్టేంత క ఖర్చు పెట్టి మిగిలింది దేవుడికి ఇచ్చేస్తారండి
అవునవును అదే అండి తను కూడా అలాగనే చేసింది
ఆ తనే అని కాదు ఎవరైనా అంతే కొంతమంది
ముక్కుంటారులేండి స్వామికి ముక్కుబడి ఉండి ఉంటది అందుకే మనం మన అ గుండీలకైనేయొచ్చు లేదంటే ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు అని
అవును మా రిలేటివ్స్ లో కూడా అంతే మేము ఒకసారి పోయినప్పుడు కూడా మా అమ్మమ్మ మ్ వెళ్ళనండి అక్టువల్ సరి వెళ్ళాను ఒక చూసాను చూసాను అవునవును అంటే ప్రతిసారి తిరుపతికి ఒకటే పోయోచ్చేవా ళ్ళమండి లాస్ట్ రీసెంట్ గా వన్ ఇయర్ అయి తుంది జూన్ కి లాస్ట్ ఇయర్ జూన్ లో వెళ్ళాను అప్పుడు అంటే ఫ్యామిలీ ఎం ఫ్రెండ్స్ తో ప్రిఫర్ చేయ్యారండి మా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ మేరెవరితో ప్రిఫర్ చెత్తరండి రెండు అండి ఎ ప్పుడు ఫ్యామిలీతో పోత కదా ఫ్రెండ్స్తో పోవాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తా కానీ అది వర్కౌట్ అవ్వదు నేను ఎక్స్ప్టేషన్ పెట్టుకోవడం మానేష్
అంతే అంతేలేండి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి బాధపడ్డం కాన్నా మనం ఎక్స్పెక్ట్ చే కుండా వచ్చినప్పుడే ఆ ఫీలే బాగుంటది
అదే అదే
ఆ
మొన్నసారి వెళ్ళినప్పుడు ఎక్ ఎక్కువగా ఇన్స్టాలో చూసానన్నమా ట తిరుపతిలో పైనివన్నీ ఆ ఉన్నాయి అని అదే అదే ఏంటండీ జపాలి ఇంకా ఒక్కటిచ్చి శ్రీవారి పాదాలు శిలా తోరణం జపాలి ఆ ఇంగో పా పవినాశనం ఆ అదే ఆ ఆ స్వామి గుడి వేణుమాదావ గుడినో ఏదో
అవునవును
ఆ తర్వాత చక్రతీర్థం ఆకాశగంగా ఇవే మ్
స్పెషల్ ఏదస
పాపవినాశనం అన్నారు కదా ఏం లేదులేండి అక్కడ ఏముంది గాని అక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయంట ఆ ఏమో మేము కూడా అట్లా నీళ్లు చల్లుకుొని వచ్చింటివండి అడ వస్తాటై కదా పైన అ అక్కడ గంగమ్మ వాళ్ళు గం అదే అండి అవేంటి వో చిన్న గు కదా వాటర్ వచ్చేకి సింహం ఫేస్ లా ఉండి వాటి నో టిలో నుంచి వాటర్ ఒస్తంటే
అవునవును ఆ వాటర్ మనమిన చల్లుకుంటే మనమేన్నా పాపాలు చేసినా పో పోతాయని అంటారు ఇక్కడ ఆకాశ గంగలో ఆ వాటర్ తా అయితే ఏదో మంచి జరుగుతుంది అంటారండి నేను తాగిన కొన్ని ఫేస్ వాష్ చేసుకోని మళ్ళీ ఇంటికి కూడా తీసుకుపోదామని బాటిలో
ఏమోనబ్బా మేమైతే తీసుకురాలే గాని మేం ఫ్యామిలీ అంతా పోయింటిమీ అని నే తడోచ్చినాము చక్ర తీీర్థం గరితే వాట
చక్రతిర్ తల్లో వాటర్ ఏం లేవు జష్ స్ట్ అక్కడ శివుడు మళ్ళీ ఇంకా వెంకటేశ్వర స్వామి ఉంటారు అంతే అవునవును అది కొంచెం కొండ దిగి మళ్ళీ కొండ మాది ఎక్కల్ల
అవునవును
మీరేట్లా ఎక్కినరండి తిరుపతి కొండ
అంతకు టూ టైమ్స్ వెళ్ళామండి ఇది మొన్న పోఇండే థర్డ్ టైమ్ అంటే ఫస్ట్ సారి పోయినప్పుడు శ్రీవారి పాదాలేక్కాము
ఓకే
ఆ తర్వాత పోయినప్పుడు అలిపిరెక్కినాము మొన్న ఏమైందంటే టికెట్స్ దొరకలేదండి హలో హలో హలో హలో
అ
హలో వినిపి